ఆ ఏంది
హాయ్ అండి రాంగ్ అ ఆ
బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారండీ
ఈ కాలీ మీరు
ఏమి లేదంటి అలాంటే ఇప్పుడైనా పనులన్ని కంప్లీట్ చేసుకొని వచ్చి కూర్చున్నానండి
తాగ్యారా
ఏంటండి
టీ కాఫీ తాగార
హమ్ టీ తాగానండి మీరు తాగార
లేదండి ఇప్పుడు టీ పెడు
ఇంకా పెట్టే దగ్గరే ఉన్నారా ఇంకేం సంగుతులండి మీ లంచ్ అయిందా అండి
తిన్నం మండి పెర్తున్నదా
ఆ తిన్నానండి ఏంటండి ఇ మా బెండకాయ చారండి
మాది ఈరోజు
ఏంటంటే ఏంటిది మీది ఈరోజు
మాది గుర్తి కావట్లేదండి ఆలూ కర్రీ అండి హలో
ఆ చెప్పండి
మీరు చేశారా బెండకాయ ఫ్రై సారు
వెండక చారు చేసానండి
బీద సార మమ వాళ్ళ
మా మమ్మీయే చేసిందండి
మధ్య మన్న గేమ్స్ ఆడారా
స్ అంటే చెస్ ఆడుతున్నానండి
అవునా సి బాగా ఆడొచ్చాండి మీకు
మరి అంత ప్రోషియన్ ప్లేర్మ కాదని తదుపత ఆడ
చేసుకతేనా అ ఔట్ డర్ గేమ్స్ బన్నాడ సారా
చెస్సబట్టటి అడి టో గప్స్ అగాయమాడు మ ఒక కప్పుడ టైం కుదరట్లేదండి ఆడదామంటే
అవునా
మీరేమైన్నా ఆడతారా అండి?
లేదండి నేనా ఇప్పుడు ఏం గేమ్స్ ఆడట్లేదు.
రీసెంట్ టైమ్ లో ఏదైనా మూవీ వాచ్ చేసారా అండి?
అవునండి మూవీ చూసాను ఇప్పుడు థియేటర్స్లలో రీ రిలీజ్ అయ్తుంది కదా ఆ మూవీ కోసం వెయిట్ టింగ్ అండి
రీ రిలీజ్ అయే మూవీ అన్
ఆచన మూవి ఐడియా ఉందా?
లారెన్స్
అవునండి అది థర్టీన్ ఫోర్టీన్ కి రీ రిలీజ్ ఉంది వెళ్దామని చూస్తున్నాం. మీర్ వెళ్ళారా అండి ఏమన్నా మూవీస్ కి
లే లేదండి అసలు వెలాలేదు వెళ్దాం అను తిన్నావా ఏం కూర
హారర్ మూవీ బాగుంటుదండి థియేటర్ లో చూడండి ఆ సౌండ్ ఎఫెక్ట్ ఫీలింగ్ ఫీ ఉంటది మిక్ హారర్ మూవీస్ అంటె ఇష్టమా?
ఆ ఇష్టమేనాండి
ఉమ్
గలా అనుకుంటాను కుదరట్లేద అండి ఏ ఇంకా
ఉమ్ మధ్య ఏమన్నా టెంపుల్స్కి ఎటు అన్న వెళ్ళారా?
ఉమ్ వెళ్ళానండీ
ఏం టెంపుల్ కి వెళ్ళారండి ఏ దేవుని దగ్గరికి
నేనా అండి మా ఊర్లోనే అజనేయ స్వామి టెంటల్ ఉంటది
మీ ఫేవరెట్ గాడ్ ఎవరండి?
ఫేవరెట్ అని ఏం లేదు అందర్ దేవుళ్ళు అంటే ఇష్టంమే. బట్ అంటే ఎక్కువ నేను మమ్మీది మాత్రం అన్నయా స్వామి అ
ఉమ్ ఉమ్
కృష్ణ అందరినీ నముతను రాకతే నచ్చ కొంచ
ఏ అన్ని దేవులను నమ్ముతారు, కానీ ఇట్లా ఉంటది కదా స్పెసిఫిక్ గా ఈ గాడ్ అని చెప్పేసి
అ లేదు లే స్పెసిఫిక్ గా ఈ బాడీ అని ఎం లేదు ఎవరు మంచిగా కుడితే అ టైలర్
మొన్న సమ్మక్క మేడారం జాతర అయింది. పోయినార అండి మీరు
దు మీరు వెళ్ళార అండి
వెళ్ళామండి
ఎలా అయింది జాతరా
బాలే అంటే నేను ముందే వెళ్ళానండి, జాతర టైమ్ లో వెళ్ళలే మా పేరెంట్స్ వెళ్ళారు, జాతర టైమ్ లో
ఎలా అయింది అండి
ఆఫన్వర్లో కంప్లీట్ అయిందండి మంచి గా చికెన్ వండుకొని తినేసి మళ్ళీ రిట్రన్ అయినాం మంచి ఎక్కడ దింపన్న వాగులో స్నానాలు చేసి ఆ వాటర్ లో ఒక వన్ అవర్ పేపర్ లో ఆడుకొని దర్శనం బిర్లామందిర్
ఉహు
నేను షాపిం సరే అండి మరి
చేయలేదండి ఏంటండి
సమ్మర్లో లో ఆఫర్స్ ఉన్నాయి గదండి మనకి షాపింగ్ మేకప్ పోయినరా
లేదండి షాపింగ్‌ చేయలేదు చెయ్ చేయాలి ఇంకా ఉగాది కళ్ళా అ మీరేమన్నా చేసారాండి
ఓకే
మా అర్థం కావట్లే అండి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది
హలో ఇప్పుడు ఓకేనాండి
ఆ చెప్పండి
బడ్జెట్ లేక షాపింగ్ ఏమ్ చేయ్యట్లేదండి చెయ్యాలి షాపింగ్ చాన్ రోజులు అయితుంది షాప్ షాపింగ్‌ చెయ్యక
మ్ ఇప్పుడు చేయాలండి కుదరట్లేదు అస్సలు చేద్దామం
మా మమ్మీ వాళ్ళ అడ్రస్ ది ఉందండి. షాపింగ్ చేయాలి.
అయితే మంచి గిఫ్ట్ ఇయ్యండి. యానివర్సరీకి ఏదైనా అంటే ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా మీ వాళ్లకి
లేదండి. ఇంకేం ప్లాన్ చేయలేదు అండి.
ఇలా చెప్పండి మంచి గిఫ్ట్ ఇవ్వండి. సరేనా
ఓకే అండి
మీ మమ్మీ ఫేవరెట్ ఏంటిదండి. అంటే లైక్ అంటే బాగా ఏం ఏం నచ్చుతాయి. లైక్ జ్యువెలరీ శారీస్ అట్లా ఉంటాయి. గాదా.
ఉ మా మమ్మీ క అండి. నార్మల్ శారీస్ జ్యువెలరీ
ఉ ఇంకేం సంగతులు అండి
హలో
ఆ చెప్పండి.
మీ ఫేవరెట్ సారీ అంటే కలర్ ఏంటండి.
నా ఫేవరెట్ కలర్ వచ్చేసేసి బ్లూ అండి. మీది
ఉహ్ నాకు కూడా మైరున్ అండ్ బ్లాక్ ఇష్టం అండి.
మా మమ్మీకి చామంతి పూలు అంటే బాగా ఇస్తామండి. ఏంటో ఫంక్షన్ కు వెళ్లిన చామంతి పూలు లేకపోతే ఆరెంజ్ కలర్ ఉంటాయి. చూడండి కన్
ఆ
ఆ పూవ్వుల అంటే చాలా ఇష్టంమండి. ఇప్పుడే రిలేటివ్స్ పెళ్లి ఉంది. ఆ పూలు తెప్పించుకుందామని కాల్ చేసుకుంటుంది. అందరికి చామంతి పూలు ఉన్నాయా అని చెప్పేసి
అంటే మీ దగ్గరలో ఎవరు ఎవరి ఇంట్లల్లో చెట్లు లేవ్వ అండి.
లేవు అండి. మా ఇంట్లో అయితే లేవు ప్రస్తుతానికి మమ్మీ నార్మల్ల్ గ ఏప్ ఎవరి దగ్గర అయితే తీసుకుంటదో వాళ్ళకి కాల్ జేసి అడుగుతుంది.
ఇప్పుడు మీకు ఫ్లవర్స్ అంటే బాగా ఇష్టామా అండి.
లే లేదండి నేను నార్మల్ గా ఫ్లవర్స్ ఎక్కువ పెట్టుకోను ఏప్పుడో ఒక్కసారి రోజ్ ఫ్లవర్ శారీస్ పెట్టుకున్నప్పుడు. కొన్ని పూలు పెట్టుకుంటా
అంతే ఇంకా ఏం పెద్దగా ఏం పెట్టరు. అన్నమాట
అ లేదండి అంత ఫ్లవర్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు.
రోజ్ కూడా పెట్టుకోరా అండి.
పూలు పెట్టుకుంటా అండి.
రోజ్ పెట్టుకుంటారా
అవునండి.
ఏ ఫ్లవర్స్ పెట్టుకోను అన్నారు.
చామంతి పూలు కనకమ్రాలు ఇవి పెట్టుకోనండి. ఓన్లీ మల్లెపూలు ఓన్లీ ఒక రోజోక సారిపెట్టుకుంటా
అ
అవునండి మీకేం ఫ్లవర్స్ ఇష్టం అండి మీరు పెట్టుకుంటారా
నేను ఫ్లవర్స్ ఎక్కువ నచ్చదండి ఈ రోజే
ఓన్లీ రోజ్ ఫ్లవర్ ఒక్కటే పెట్ కుంటారా ఏ రోజ్ ఫ్లవర్ అంటే ఇష్టమండి రెడ్ అర్ పింక్ మెరూన్ ఇంక కలర్స్ ఉంటాయి కదా
నాకు రేడ్ అంటే చాలా ఇష్టం.
హైబ్ర్రిడ్ అర్ నాట్
హైబ్రిడ్
ఓకే అండి.
సరే అండి.